హాలో హలో హలో వినిపిస్తుందా సిస్టర్
వినిపిస్తుంది సిస్టర్ నీకు వినిపిస్తుందా
ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు సిస్టర్ ఇప్పుడే తినేసి పడుకున్నాం అలాగా
మీరేం చేస్తున్నారు హలో హలో హలో హలో
హలో
మీ వాయిస్ కట్కట్ అవుతుంది సిస్టర్
ఇప్పుడు ఓకేనా సిస్టర్
ఆ ఓకే
ఆ ఏం తిన్నారు మధ్యాహ్నం
మాకు కలర్ రైస్ ఆ చికెన్ విత్
కొంచెం రసం అలా పెట్టినారు మీకేం పెట్టినారు
మాకు అన్నం టమోటా కర్రీ మజ్జిగ
మజ్జిగ పెట్టరా మీకు
పెట్టారండి మీకు
పెట్టారండి
ఆ ఎక్కడ ఉంటారు మీరు
మేము మేము హైదరాబాద్లో ఉన్నామండి ఇప్పుడైతే ప్రజెంట్ ప్రజెంట్ అయితే స్టూడెంటే అండి
అవునా
మీరు
నేను ఊర్లో ఉంటానండి
ఆహా ఏం పని చేస్తారు
ఏం లేదండి పదవ తరగతి వరకు చదువుకున్నాను.
ఉ
అంతే ఇంకా తోట్లో పనులకి వెళ్తూ ఉంటాను
ఉ హు
ఇంట్లో అందరు బాగున్నారా ఆ బాగున్నారండి మీ ఇంట్లో.
ఆ మా ఇంట్లో కూడా అందరు బాగున్నారండి
ఆ నీకు అన్న చెల్లెలి అట్లేమ్ లేరా అండి
ఉన్నాడండి
అవునా ఏం చేస్తుంటారు అతను
ఆ బిటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది ప్రస్తుతం వాడు ఇంట్లోనే ఉన్నాడు. దాన్ తర్వాత కాలేజ్కి వెళ్తాడు చిత్తూరు
ఆ
ఉ ఏమన్నా సాంప్రదాయ పండుగలు చేసుకుంటారండి మీరు.
ఏంటండి
పండుగలు
హలో
హలో
చెప్పండి
సాంప్రదాయ పండుగలు చేస్తారా మీరు ఏమైనా
ఆ చేస్తామండి సంక్రాంతి ఉగాది హిందూస్
అవునా ఇంకా ఆ చేసుకుంటామండి మేము కూడా
దసరా
ఆ చేసుకుంటామండి మేము కూడా
మీరు అన్ని దేవుళ్ళని కొలుస్తారా లేకుంటే ఓన్లీ పర్టికులర్ గా హిందూస్ మాత్రమే ఉంటార్
ఆ లేదండి మేమ్ కొన్ కొన్ని దేవుళ్ళలను మాత్రమే అన్ని కొలసము.
ఆహా అట్లా అన్నిటిని కొల్చారా మీరు
లేదండి
ఎక్కడికి మీరు ట్ర్ అంటే ట్రావెల్ చేయరా
ఆ చేస్తామండి అప్పుడప్పుడు
ఇష్టమేనా మీకు అట్లా
ఆ ట్రావెలింగ్ బాగా ఇష్టమే
ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారు ఇంతవరకు
అంటే హైదరాబాద్ లో నిన్నయితే ఊరికే ఒక కొన్ని ప్లేసెస్ వెళ్ళామండి అక్కడ ఏంటంటే టీటిడి మిని తిరుమల అని ఒకటి దాన్ తర్వాత శ్రీ జగన్నాథ టెంపుల్ హైదరాబాద్ లో ఫేమస్ కదా ఆ ఉంది. వెళ్లేసి వచ్చాము ఆ దాని తర్వాత బల్కంపేట ఎల్లమ్మ గుడి అక్కడ పోయేసి చాము
అవునా బా నమ్ముతారు అట్లాయితే దేవులన్ని
ఆ ఎక్కువ శివుడు అంటే ఎక్కువ ఇష్టం అండి
అవునా
ఆ
అయితే మళ్లీ శివుడికి సంబంధించిన సినిమా ఉంది చూసారా.
ఏది అకౌంట్ అడ్డునా
కాదండి
హలో
హలో
అఖండ అడ్డునా అండి
కాదండి ఆపారమైన భక్తిగా ఉంటారు చూడండి ఒక శిషుడు గు స్వామికి గుర్తు రావట్లేదా మూవి
అంటే ఒక చిన్న పిల్లోడిదా
అదేనండి కన్నప్ప అని కొత్తగా వచ్చింది కదండి మూవీ
కన్నప్ప చుల్దా
అవునా తప్పకుండా చూడండి బాగుంటుంది ఆ మూవీ శివుడు శివభక్తుడి గురించి
అవునవుంది అండి ఖచ్చితంగా ట్రై చేస్తాను చుడి
ఒకసారి అ ట్రై చేయండి చూడండి చాలా బాగుంటది మీరు శివభక్తులు అయుండి ఆ సినిమా చూడకపోతే ఎట్లా
కన్నప్ప మంజు మనోజ్ గారదా
అవునా అండి
ఆ చూసాను చూసాను చూసాను మర్చిపోయినాను ఆ సినిమా అంటే చూసాను కాని ఆ సినిమా అదే అని పర్టికుయలర్ గా గుర్తు రావడంలా ఇప్పుడు గుర్తొచ్చింది చూసాను చూసానులాండి ఆ చూశాను
ఇంకా ఏమేమి చూస్తా ఉంటారు మూవీస్ బాగా
మూవీస్ అంటే ఎక్కువ ఎన్టీఆర్ అంటే ఫేవరెట్ హీరో ఆయనవి బాగా అన్ని సినిమాలు చూసేస్తా దాని తర్వాత రవితేజ ఇ హీరోయిన్స్ల సమంత ఆమెది కూడా బ్రేవ్ గార్ల్ కాబట్ట్ ఇ అమ్మాయి కొంచెం చూస్తాను మీరు మీరేవి చూస్తా ఉంటారు
నేను మూవీస్ ఏం చూడంనండి నాకు ఎక్కువ ట్రావెల్ చేయడం అంటే ఇష్టాం ట్రావెల్ చేస్త ఉంటాను పైకి
ఆహా హ్మ్ హ
ట్రావెలింగ్ అంటే ఇష్టం అండి
ఫ్యామిలీ నా
హా
ఆహ హ్మ్మ్
ఇంకేం మండి
ఇంకేమండి పొలం నీయం పొలం పని చేస్తా అంటాన్నారు గదా ఏమేమి చేస్తావుంటారు అ హలో
మీకేమైనా నెట్వర్క్ ఇష్యూ ఉందా అండి
ఆ హలో హలో హలో హలో
వినిపిస్
అ ఇప్పుడు ఇనిపిసున్నాయి
మీ దగ్గరలో ఏదైనా నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్లుంది కొంచెం పక్కకొచ్చి మాట్లాడండి
నాది నెట్వర్క్ ప్రాబ్లమా
అదే వాయిసు కట్ కట్ అవుతుంది కదా
అవునానా ఇప్పుడు ఓకేనా
ఆ ఇప్పుడు ఓకే అ చెప్పండి.
అదే పొలం పల్ల్కి వెళ్తా అంటున్నారు గదా! ఎలాంటి పనులు చేస్తారు.
ఏంటండి
అదే పొలానికి ఊర్లో ఉన్నారన్నారు గదా!
అవును
ఎలాంటి పనులు చేస్తా ఉంటారు.
ఆ మామూలుగా డైలీ కూలి పనికి వెళ్తారు, కదండి అట్లా కూడా. వెళ్తానండి అన్ని పనులు చేస్తాను అక్కడ వాళ్ళు ఏప్ ఏ మనకు. డబ్బు కావాలి కాబట్టి ఏ పనైనా చేయగలుగుతాను.
హ్మ్
హ్మ్
ఎంత వరకు చదువుకున్నారు మీరు.
పదవ తరగతి వరకు అండి
ఆహా, ఎన్ని పాయింట్స్ వచ్చినాయండి పదో తరగతిలో.
తక్కువే అండి తక్కువ వచ్చాయని చెప్పి ఇంట్లో వాళ్ళు మాన్పించేశారు.
అవునవులేండి మీరు మ్యారీడా.
లేదండి మీరు
నేను మ్యారీడ్ అండి
అ ఎంతమంది పిల్లలు
ఒక బాబు, ఒక పాప.
అవున ఎన్ని సంవత్సరాలు?
ఆ ఒకరికి ఫోర్ ఇయర్స్, ఇంగోగరికి టూ ఇయర్స్.
అవునా బావున్నారా పిల్లలు. మీ ఊర్లో ఏ పండగని బాగా చేస్తారు.
మ మహాశివరాత్రి బాగా చేస్తారండి.
అవున ఇంకా
ఇంకా మహాశివరాత్రి చానా బా చేస్తారు.
అ
దాని తర్వాత అది వినాయక చవితి బా చేస్తారు.
అ
ఇంకంతే సంక్రాంతి, ఇంగ దసరా నార్.
ఇంకేండి ఏం ఫేమస్ మీ ఊర్లో.
అంటే ఇగ ఆ పెట్నికోట అంటే అది ఒక. నా గ్రా పల్ చిన్న పల్లెటూరే, కానీ ఇప్పుడు అది ఫేమస్ అవుతుంది ఎందుకంటే? అల్ట్రాటెక్ సిమెంటు ఇదే ఫేమస్ క కంపెనీ ఇండస్ట్రీ అనేది మా ఊర్లో పడు. మా ఊర్లో కూడా ఒక బ్రాంచ్ అనేది వస్తుంది. కడుతున్నారు దాన్ని ఆ దాని తర్వా త ఫ్యూచర్లో మాకు పొలాలు పండుతాయలేదో కూడా తెలీదు? దాని వల్ల నాకు అదే అనిపిస్తుంది, ఎందుకంటే ఆ సిమెంట్ ఇండస్ట్రీ అంటే ఆ సిమెంట్. తయారు చేయడంలో చాలా కెమికల్స్ యూజ్స్ చేస్తారు, అలా కెమికల్స్ వస్తాయి.
ఆ కెమికల్
ఆ గ్యాసెస్ రిలీజ్ అయితుంటాయి అదేంటంటే అది. కొండపైనే ఏసినారనమాట
ప్రాబ్లం అవుతుంది . ఓకే
ఏందో ఏమో చూడాల.
నేను బయటకి ఎక్కడికి వెళ్ళలేదండి
మ్మ్
హలో
చెప్పండి
బయటికి ఎక్కడికెళ్లలేదా
బయటి కంటే అదే నిన్న ఎక్కడికి వెళ్ళేసి ఎల్లేసొచ్చాం అని చెప్ప గాద అదొ ఒకటి ఇంకా అంతే నంద్యలో మరి నంద్యాల అక్కడ బెల్లున్ కేవ్స్ సేమస్ అనమాట సో అక్కడికి వెళ్ళాం నేను మా ఫ్రెండ్స్ కొంతమంది
సరే అండి ఇంకేమైనా చెప్తారా చెప్పండి
మీరే చెప్పాల అండి
హ్మ్ లేదు అందరు బావున్నారు కద
మ్మ్ బాగున్నారండి మీ ఇంట్లో అందరు బాగున్నారా
రెండ్యూం
ఆ సరే సరే అండి
ఆ
ఆ బాయ్